ఆ హలో హాయ్ సిస్టర్ వినిపిస్తుందా
ఆ విడిపిస్తుంది నా సైడ్ నుంచి ఏమన్నా డిస్టబెన్స్ ఉంట
ఆహా ఏం లేదు ఏం లేదు మాట్లాడండి
అడి మరేం చేస్తున్నారు ఎలా ఉన్నారు
ఇంకా బానే ఉన్నాం సిస్టర్ టిఫిన్ చేస్తూ ఉన్నాం
ఉ
ఊ
ఆ ఇప్పుడే జస్ట్ నువ్
ఓకే
అంటే ఇప్పుడు నాకైతే తిమ్ ఆ తిరుమల ఈ రోజు అంతాఫుల్ తిరుమల గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను మరి నాకు తెలియని ఎకువ ఏమన్నా ఉన్న న్నాయ్యని
ఉ పర్లేదు అడగండి చెప్తాను
స్పెషల్ ఏమంటే ఆ వెళ్ళాం కానీ స్పెషల్ ఏమంటే ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకుని పోతం నార్మల్ గా సర్వ దర్శనానికి వెళ్ళాలంటే అక్కడ ఏంటి స్పెషల్ ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి
నార్మల్ గా సర్వదర్శనం అయితే సర్వదర్శనం కయితే మనము డైరెక్ట్ గా నడిచ డిచి వెళ్ళొచ్చు లేదంటే బస్సులు బస్సు సౌకర్యం కూడా ఉంది
మ్ నేరుగా మనము క్యూ లోకి వెళ్లిపినామంటే వాళ్ళు ఇన్ని గంటలు దశ మానేసి ఇస్తారనమాట టోకన్లు మనం ముందే తీసుకున్నాం అనుకోండి ఆ టైం కి వెళ్ళచ్చు చు లేదా టోకెన్ కట్టుకోలేదు అనింటే ఒకసారి కంపార్ట్మెంట్ లో కెసేసినారంటే ఒక టూవల్ అవర్స్ థర్టీన్ అవర్స్ అట్లా టైమ్ కూడా పట్టొచ్చు క్రౌడ్ ని బట్టి టైమింగ్ అనేది ఉంటుందనమాట ఇంక తిరుమలలో చూడదగ్గ ప్లేసెస్ అంటే చాలా అంటే చాలా బాగుంటాయి వినాశనం అనేసి పాదాలు అనే శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు దగ్గరికి వెళ్లి గాని చూసినాం అంటే
మ్ కిందన మ్ ఆ
పైనుంచిగానే వ్యూ మ్ వూ టుగాని చూసినాం అంటే మొత్తం తిరుమల తిరుపతి మొత్తం కనిపిస్తుంది అది ఈవినింగ్ టైమ్ లోగాని చూస్ అంటే ఆ ఆ లైటింగ్స్ బోయ్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుం
నేనైతే ఇది వరకు చూడలేదు అలాగ చూడాలనుకుని నాటి ఫ్రెండ్స్ తో ఇప్పుడు ఈ సమ్మర్ లో ప్లాన్ చేసుకోవాలని గట్టిగా కోరుకుంటున్నా బట్ నన్న జాబ్ నుంచి నిలిపిేస్తున్నారు నెక్స్ట్ మంత్ డ్రాప్ అయిపోతున్నా చాలా బాధాకరంగానే ఉంది అంటే మ్యాచెస్ చూస్తున్నారు బట్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఏమ అడిగారు అంటే ఏమి అమ్మాయిలో అమ్మాయిలు ఏమైన్నా లోపం ముంద హెల్త్ ఇష్యూస్ ఏమై ఉన్నాయా అని చెప్పి అడిగారు ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఫీల్ అయ్యారు
ఉహు
రీసెంట్ వచ్చిన మ్యాచెస్ డిలే అయిపోయింది మళ్ళీ సో ఆ బాధతో నేను ఎదురు నిలిచి పో ఫుల్ తిను తినేసి హ్యాపీగా ఉండు నంటే బయట ఊరికి వెళ్ళిపో తే మా వాళ్ళు బయట ఉన్నారులేండి
ఉ
వెళ్ళిపో అక్కడికి హ్యాపీగా ఉండు అని ఒక ఫస్ట్ నాకు వన్ వీక్ ఇంకా టూ వీక్స్ నుంచి చాలా క్రిటికల్ గా ఉంది మరి నాకైతే చాలా బాగా ఉంది నేనైతే తిరుమలకి వెళ్ళాలని అనుకుంటున్నా గట్టిగా
వెళ్ళండి వెళ్ళండి ఖచ్చితంగా కొంచెం పీస్ఫుల్
మళ్ళీ ఫ్రెండ్స్ తో అంటే ఇంట్లో నో చెప్తారన్న ఒక టెన్షన్
ఉ
బాగుంటది ఫ్రెండ్స్ తో వెళ్తే నేనైతే ఎప్పుడు ఫ్రెండ్స్ తో నేను ఏది మూ్ అన్ కాలేదు క్లోజ్ గా ఉండలేదు సో ఫస్ట్ టైమ్ అనుకుంటున్నా దేవుడు రా పిలిస్తే బాగుండు అనేసి చాలా గట్టిగా కోరుకుంటున్నా తిరుమలకి మాత్రం చాలా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది
ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ తో వెళ్ళిన్నారు అంటే మీకు చాలా హ్యాపీగా ఉంటు ఉంటుంది ఎందుకంటే మీరు కొంచెం ఇప్పుడు మైండ్ అనేది రిలాక్స్లేషన్ గా ఉంటుంది అలాగే మనకి మా ఆ అదర్ మ్యాటర్స్ అనే గుర్తురావు అనమాట ఆయన కొండ ఎక్కుతున్నంత సేపు ఓ అయనా ఉన్న స్థలం లో తిరుగుతున్నంత సేపు చాలా అంటే చాలా బాగుంటుంది మనకి అసలు ఊ లైఫ్ అంటే ఇలా ఉండాలి అనే అంత అనిపించేంతగా ఉంటుంది అంత బాగుంటుంది ఉ
చేసుకొని వెళ్లినాం ఇప్పుడు కూడా నాకు అలా అనిపించింది పీస్ఫుల్ గానే అనిపించింది హ్యాపీగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే నాకు ఎలాంటి బాధ ఉండదు ఎలాంటి ఆలోచనలు ఉండదు హ్యాపీ అసలు ఆ మూడు నామాల వేరు దా ఎన్నో అర్థాలు ఉన్నాయి ఆ అర్థాలు కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలికపోయినా ఏదో ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న నాకు అది తెలుసు ఆ ఆయన విషయం గురించి కానీ అంత తెలుసుకున్నా సరే మర్చిపో పోతాను అందుకని నాకు కానీ వెళ్లాలని అనిపిస్తుంది దేవుడు మహిమ లేనిదే మనం అక్కడకి వెళ్ళలేం కదా
అయ్యో ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సింది పాప వినాశనము శ్రీవారి పాదాలు నెక్స్ట్ వచ్చి వేణుగోపాల స్వామి టెంపుల్
ఆ
అది ఆ ఇంకా ఆ ఇవి చాలా బాగుంటాయి పాప వినాశనము ఏంటంటే అక్కడ వాటర్
వచ్చి రెండు టెంపుల్స్ ఉన్నాయి కదా ఎక్స్ట్రాగా అంటే ఆ రెండా చాలానే ఉంద అనుకుంటాను నేను విన్నాను అనుకుంటున్నా అంటే అలివేలు మంగాపురం తర్వాత ఇంకొకటి గుర్తులేదు శ్రీనివాస్ మంగపురం మళ్ళీ గోవిందరాజుల టెంపుల్ అల్ పిరివంత ఆ కొండకి సంబంధించి
అవునవును ఆ కొండకు సంబంధించింది అలివేలు మంగమ్మ అనింటే వెంకటేశ్వర స్వామి వారికి వైఫ్
ఆ
ఆవిడ ఉంటారు
బ్యాడ్ లుక్ బ్యాడ్ ఏంటంటే నా లైఫ్ లో నైన్త్ క్లాస్ లో మేము టూర్ వచ్చాం టూరిస్ సేమ్ అలివేలు మంగ శ్రీనివాస్ మంగపురం కిల్లం
ఓకే
అంటే టైమ్ బ్యాడ ఏమంటే దర్శనం దర్శనానికి వెళ్ళలేకపోయినా ఇప్పటికి టూ టైమ్స్ వెళ్ళాను అక్కడ దగ్గరకి వెళ్ళేసి వచ్చేస్తున్నాను నా దర్శనానికి మాత్రం పోలేకపోతున్నా అంటే క్లోజింగ్ టైం
అరే క్లోజింగ్ టైమ్ లో వెళ్తున్నారా మీరు
అది
ఆ
అంటే అందరు అనుకోకుండా పోతాం కదా ట్రైన్ ఎక్కడ మే టూర్ అంటేనే అంతే మరి ఇప్పుడు కూడా చూలేక పోయినం
ఈసారి ఆ అనుకోని వెళ్ళండి అంటే టైమింగ్స్ కనుక్కొని వెళ్ళండి
అక్కడ స్పెషల్ ఏంటంటే అంటే శ్రీనివాస మంగాపురంలో పెళ్లి కాని అమ్మాయిలు అక్కడికి వెళ్తే ఆ కళ్యాణ క అంకణం కడతారు అంటారు అదంత నిజమో మరి అబద్ధం నాకతే తెలీదు ఆ రీసెంట్ గా మా ఫ్రెండ్ వన్ ఒక్క టూ వీక్స్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ కూసా అంటే స్టేటస్ లతోపెట్టి పెట్టి అడిగాను మరి చ్ ఇక్కడ అరుణాచలం వెళ్ళారు అక్కడ పీస్ఫుల్ గా ఉందని కూడా చెప్పారు మరి వాళ్ళ ఫలితం ముందో లేదో నాకైతే తెలియదు నేనైతే కాల్ చేసి కూడా అడగలేదు
ఉమ్
అంటే అంటారు కానీ నాకైతే ఏ మంచి జరగలేదు నా లైఫ్ లో ఎక్కడికి పోవాలన్నీ కొంచెం బాధ కూడా ఎక్కువైపోతుంది ఎక్కడికి అక్కడకి అన్ని బాధలతో పోయినా నాకంటూ ఒక సంతోషం లేకుండా పోతుంది అది ఒక బాధ ఎక్కువైపోతుంది
ఏం లేదు అట్లంతా ఏం లేదు అంతా మంచి ఇప్పుడు జరిగిందంటే మనం మంచిగా అనుకొని మూవ్ అన్ అవ్వండి అంతేగాని బాధపడుతూ కూర్చుంటే ఏం రాదు మనకి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం
ఫాదర్స్ ఎన్నైనా అనుకోవచ్చు మన ఫ్యామిలీ సపోర్ట్ మనకు ఉండాలి మా నా ఫ్యామిలీ నమ్మాలి ఫస్ట్ నమ్మకుంతో ఉండాలి ఎవరో ఎందుకు మాట్లాడతారు ఎవరో ఏంటి అని వికూడదు కానీ మన ఫ్యామిలీ సరిగా లే మ అన్ని బాధలు కదంటది అందుకే ఇప్పుడు నేను టెంపుల్ క వెళ్ళాలి వాళ్ళ పర్మిషన్ లేద నేను పోను కదా ఆ పర్మిషన్ నాకు ఇచ్చే ఫ్యామిలీ కాదు
ఉ
కొంచెం గట్టిగా కోరుకుంటు న్నా
దేవుడి మీద భారం వేయండి అంత మంచిగా జరుగుతుంది మీకు
ఆ అలాని నాతో పాటు ఉండే ఫ్రెండ్స్ కూడా అసలు అందరికి మ్యారేజ్ లు అయిపోయి వెళ్ళాలనుకు వెళ్ళాలనుకున్నాం తిరుమలకి ఆ అక్కడ టెంపుల్ అరుణాచలం కానీ పోలేకపోయాం ఎవరు పాటికి వాళ్ళు ఎవరి దారి వాళ్ళుళ్ళి వయం
హ అరుణచలము అనుకున్నంత ఈజీగా వెళ్లేమంటది ఇష్ట చాలా రిస్ట్రిక్షన్స్ అన్ని ఉంటాయంట
ఆ
అ
ఏంటి ఎలా ఉన్నారు అయితే
అంతా బా అంతా బానే ఉన్నారు అయి్యంది సిస్ట ర
మరి మా మా సమయం మీకు ఎలా అనిపించింది
అయ్యో బాగుంది చాలా బాగుంది ఫస్ట్ మీరు ఇవన్నీ కాదు అరుణాచలంకి వెళ్ళిరండి గిరి ప్రదక్షిణ చేసి ఎందుకంటే మీ మనసుకు అందరిగోలంగా ఉంది కదా సో అక్కడికి వెళ్ళారంటే కొంచెం చాలా బాగుంటుంది
హ నవంబరా హ నవంబర్లనేవల్
హ
కానీ శాడ్ నాకు మళ్ళీ ఇంత టైమే తీసుకుంటుంది మ్యారేజ్ కి ఇంట్లో వాళ్ళు ఇంకా ఎక్కువ బాధలు పడుతున్నారు నాకయితే ఇష్టం లేదు వాళ్ళు బాధపడటం అందుకే నేన్ చాలా సఫర ఇపోతు నా
మీరు అనుకోండి ఫ్రెండ్స్ విధంగా వెళ్ళి చెప్పండి వాళ్ళకి సదిే చెప్ప ఉంది అంటే వాళ్ళకి కొంచెం భయం అనేది ఉంటుంది కదా ఒంటరిగా ఆడపిల్లని పంపిస్తున్నాము ఎప్పుడేమవుతుంది ఇప్పుడు మనం చూస్తున్న సమాజం గురించి మనం చాలా న్యూస్ లో మొబైల్స్ లో అన్ని వింటున్నాం కదా చూస్తున్నాం కదా సో అలా ఏమన్నా భయ ప్పడి వాళ్ళు ఏమన్నా వెనకడు వేస్తున్నారేమో వద్దు అంటున్నారేమో ఇప్పుడు ఎవరిని ఎవరిని నమ్మడానికి లేదు సిస్టర్ మనము మనతో మంచిగానే ఉంటారు మనకు వెనుపోడి ఓడుస్తారు
హ అంతే లేదు
చెప్పి పాపం వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా ఎస్ ఏ పేరెంట్ గా అయితే నే ఇదేలోచించ
అంతే అంతే అంతే కరెక్టే బట్ ఎక్కడో నమ్మకం అనేది ఉండాలి కదా ఇంట్లోకి
హ
ఆ నమ్మకం లేకపోతే వేస్ట్ అసలు చాలా ఉండాలి అసలు నమ్మకం ఇంకా వాళ్ళు కాకపోతే ఇంక ఎవరు చూసుకుంటారు ఎవరు పెట్టుకుంటారు మన మీద నమ్మకం అంత నమ్మకం అను